ఆ ఏం చేతనవ్ ర
ఏం జయట్లే అక్కా ఏం జెతనవ్
ఏం లేద్ర మామిడి చెట్టు కింద కుసున్న
మీ ఒళ్ళ దాంతో ఊరకి యాక్సిడెంట అయ్యిందట
ఆ అవున్రా
ఎవలక్కయనే చూసిన ఎప్పుడైనా చూసినావా మేమ అయినాని
కూరగాయలు అమ్ముతాడు కాద్ర లడ్డుగుంటాడు టీవీస్ బండి ఇనా గాజులయనగా గాజులయనలెక్కనే ఉంటాడు సేమ్
అవునవునవును
పొట్టి పొట్టా వంటది
ఆయన నిన్న కోమాలకు పోయిండటగా చనిపోయిను అని అంటారుగా చనిపోయిను అంట మా ఇంటి ముందు ఒక అమ్మమ్మ చెప్పింది
తీసుకొచ్చి రట్న
ఏమో తెలియదు అని చనిపోయిందని అన్నారు
నిన్ననయితే కోమలాగా పోయిండట అని అని అన్నారు మరి
అది నిజమో కాదోగుడలు ఊ ఎక్స్యూయూ ఈ తెలియదు కాని చనిపోడి అంట
ఉహు తిన్నరా
తినలేఅక్క ను తినవా
తిన్నర
మ్ మేయిన్కరీ
మాది బీరకాయ టమాట
బీరకాయ
మ్ మీది
మాది పప్పు
పోయినా మీ తమ్ముడు స్కూల్కి
ఆ పోయిండు అక్క
ఊహు
ఇంకా మీ మాడి చెట్టు ఎట్లున్నది
మంచిగనీ ఉంది కాగాని కోతులు ఎక్కితే ఇట్ట్లు ఊపితే రాలితే అనని చూస్తున్న అందుకోసం కూర్చున్నాం ఈడ
కోతులు బాగోచ్చినాయిగా
ఫుల్లుగున్నాయి కోతులు
మా ఇంటి సైడ్ కూడా బానే ఉన్నవి
ఇవాళ అసలు ఇంకా అసలు ఎటు బోట్లు అంతా ఈ రౌండ్ ఎస్తాను ఒకయక్క రౌండ్
మ్
ఒక మూల కన్న పోయేది రోజు
మ్
పోతారా మరి దేవుని గుడి దగ్గరికి
ఏమో అక్క క్లారిటీగా తెలివదు మీరు
ఏమోరా ఈ చెట్టు కాడ ఉండాలి కదా అని చుత్తాన్న
అసలు పండుగ అన్నట్టే లేదు
ఆ తాతాకు మంచిగా ఉంద అంటనా
ఆ అట్లలా ఉండది ఇగ
మమ్మీ పోయిందా పనీ పోయిందా
మమ్మి వాళ్ళ నిన్న వోయొచ్చిరూ అక్క ఈ రోజ ఇగా పనికి పోయిరు అమ్మమ్మ ఈ రోజు పోయింది
ఒక్కతే పోయిందా మరి
ఆ సందీపన్న పోయిండు
ఆహా అన్నం తీసుకొని పోయ్రా
ఆ పెద్దన్న పోయిండు
ఆహ
అదే ఆయన యాక్సిడెంట్ అయిందంట
ఇందాక మ పక్క ఇందాక మా ఇంటి పక్కనకు పూర్లు ఉండేగా
ఆ అవునవును
అ పోరి ఫోన్ చేేశింది నేను ఇన్స్టా ను ఫోన్ ఆ ఇన్స్టాగ్రామ్ నుంచి ఫోన్ చేస్తే నాక అంత ఐడియా రాట్లే వళ మంత ఉంది కదా అని నేను భయపడ్డా వీళ్ళ అమ్మ చే అంద ఇంకెవరన్నా లగిర్న ఇరా అని నేను చూస్తే ఎత్తు ఎత్తున అంటెక ఎత్తిన ఎత్ ఎత్తితే ఆ అదే ఇంత కూసం ఫోన్ చేస్తారు
అవునా ఫోన్ బాగానే ఇచ్చింది
వాళ్ళ చిన్న తమ్మును ఆమె ఇద్దరు ఒక్క కాన్నె కూర్చున్నారు
హు
హు
చిన అత్తమ్మ వాళ్ళ కొడుకు ఎట్లున్నాడు
మంచినే ఉన్నాడు కోసేపు అయితే వస్తాడు
హు టైమ్ పాస్ మంచిగా
అహా ఏ తురుకోలు అబ్బాయి లేడు ఊరికి పోయిండు ఈనే
వాడు ముద్ ద్దుగా ఉంటాడు
మొత్తం బక్కగా అయ్యిండ్రా
మ్మ్ వునా ఎందుకు జ్వరం వచ్చిందా
ఏం తినడు అన్నం తినడు ఏం తినడు
వునా మర్సినాడ ఆలయేనని
ఇంకా బతిలాడాలంటే బతిలాడాలా గాని ఇక మొన్నొటి నుంచి కుక్కుతాన్ కుక్కుతన్నం
హ్మ్మ్ హ్మ్మ్
ఫస్ట్ నుంచి అలవాటు ఉంటే బానే ఉండు ఫస్ట్ నుంచి అలవాటు లేదు గా
వును
ఇప్పుడు పిల్లు కాని మంచిగా ఇప్పటి నుంచే తినిపిత్తారు అట్లా అలవాటు ఉంటే బానే ఉండు
అవును ఏం కాదులే వాడే మ మంచిగా అయితడు
ఆ ఏం తినక తిండి లేక బ్లడ్ తక్కువ ఉందంట కాళ్ళలో బలం లేక కింద పడతాండు ఊరికనే
ఆంటీ, అంకుల్ పోయ్ రా
ఆ పోయిల్లు
మ్మ్ ఇక వాళ్ళు పోయినాక పనంతా మీదేనా
ఆ
ఓకే
ఎంతసేపు వాళ్ళు ఒ ముందుకే లేత్తం మేము వాళ్ళు వంట వండు ారు అన్నప్పుడు మేము లేస్తం ఉ లే అనే వాళ్ళు ముందు మా మా అమ్మ బట్టలు విండుతది మా నాన్న స్నానానికి పోయేటప్పుడు ఇక నేను ఇళ్ళు ఉక్తా మా అక్క లేత్తది నిల్ బ బ్రెష్ ఎషే లోపు అక్క పని అయిపోజేసుకుంటది మామ్మోళ్ళు పోతారు మీ చాయ్ తాగి
మ్మ్ హ్మ్ పనియిపోయినాక వాకింగ్ కి వెళ్దామా ఈవ్నింగు
ఏడికి
అంటే నైటు
ఏటి దగ అవదు
ఆ అంటే మీ మీ ఇంటి గా నుంచి ఇక్కడ వరకి షాప్ వరకి
మా ఏమంటారు ఈవినింగ్ వద్దు కానీ
హ్మ్
పూ తటిలు పోదాం పదరి
ఆ మార్నింగ్ ఎప్పుడు ఫోర్కా ఫైవ్ కా
సుద్ధం ఈ పండగ అయి పోయినా మీ తాతగడి సెట్టు కావాలిగా లేకపోతే మండే నుంచి అయినా పోదాం మండే ట్యూస్డేయితే నా కాలజ్ అయి కొది
మ్మ్
ఇంటర్నల్స్ అయిపోతాయి
మ్మ్
పోదం మేం కూడా అదే తనం ఎవరైనా తోడ్కోకి ఇద్దరు ముగ్గు ఒక నలుగురు ఐదుగురులుంటే పోయి రావచ్చు అని చుస్తానా
నేను మా అక్క.
అయినా ఇప్పుడు అందరు పొద్దుటీలే లేస్తారు ఎందుకంటే. ర ఆ తోటెరాగట్లా పోతారుగా
మ్మ్
ఆ
అదే ఈగ నువ్వు నేను ఆ పోట్టమ్మయి మీ అక్క. మా అక్క
ఆ నేను ఏ అయిదుగురు అయితనం
ఆ ఐదుగురం అయితాం వస్త. అయితే ఇంకా వాళ్ళ నా అమ్మాయిలు చిన్న అమ్మాయిలు ఉంటారు ఇంటి పక్కన వాళ్ళని.
ఇంకొక రెండు రోజులు అయితే సన్నీ గాడు కూడా వస్తాడు.
ఆ
మనకి టెన్త్ ఎగ్జామ్స్ అయిపోతాయి గా అప్పుడు. టెన్తకె ఏం అయిపోతాయి కావచ్చు. ఆ.
అవునా
ఎగ్జామ్స్ రాద్దను.
అవునా ఇంకా అయిపోలే వాళ్ళకి ఎగ్జామ్స్.
ఎడా లాంగ్వేజస్ అయిపోయినాయి.
ఓ.
ట్వంటీ ఎయిత్ కి మ్యాస్ ఉంది.
అవునా.
టెన్కో నైన్కో అయిపోతానే.
ట్వంటీ ఎయిట్ క లాస్ట్ అనుకుంటదా.
ఎంటది ఎగజామ్సా ఇంకా సఎ బయాలజీ వద్దా ఫిజిక్స్ వద్దా.
అవునా.
సోషల్.
మరి ఎందుకంత లాగ్. బానే టైమ్ ఇచ్చరుగా వీళ్ళకి.
ఫుల్ డేస్ మధ్యలో మధ్యలో వన్ వీక్ వన్ వీక్ వచ్చినాయి టెన్త్ కో లెవెంతత్కో లాస్ట్ వన్ మంత్ ఎగ్జామ్స్
మా కూడా అప్పుడు అంతే ఉండే. ఏందో ఈ సారే బాగా లాగ్.
అవును.
హ్మ్
బా మస్తు వన్ మంత రా. ఫోర్టీన్ కి స్టార్ట్ అయినాయి.
ఆ
దగ్గర దగ్గర మన పోటీంతొతుది ఇక
హ
దగ్గర దగ్గర మళ్ళా ఫోర్టీన్త కొస్తాయి పదహారుకు లాస్ట్ అంటా
అవునా ఇంకా ఎగ్జామ్స్ అయిపోతాయి మళ్ళీ రిజల్ట్ మా రిజల్ట్ ఎప్పుడ అర్ధం కావట్లేగా
ఈ వచే నెలా
అదే క్లారిటీ లేదుగా
ఇంటర్ వాళ్ళయి టెన్త్ క అంట టెన్త్ వాళ్ళయి మే టెన్త్ మే ఫోర్టీన్త్ కో నంటా
అవునా
వాడు అంటాండగా మంచి అక్క ఎగ్జామ్స్ అయిపోంగానే ఎంజాయ్ చేద్దాం మంచిగా ఇం ఎగ్జామ్స్ మూడు రోలు నాలు రోలు ఉన్నాయా ఏమంట రిజల్ట్ మూడు నాల్ రోజులు ఉన్నాయ్ అనంగా నీను మా బాబయ్ కాడిక్ పోత్ దా ఈడ బస్సు ఎక్కి అడ దిగుతా మా బాబాయి కడిగ్ పోత
మ
అలా రిజల్ట్ అయిపేనంక మూడు రోజులకి మళ్ళ వత్తక్క అంటాడు
ఎందుకు
అల్లయ్య కొడతా డనీ
హా హా ఎందుకన్ని బా రాత్తం దన్టనా
మార్క్స్ తక్కువత్తే మా అయ్య గొడతడంటా మార్క్స్ తక్కువ రావాల గనీ సంగతి చెప్తాన్ అంటాండు మంచిగా ఆడత ఆడత త ఎంజాయ్ చేత చేత చేత ఇంగ రిజల్ట్ ఇంక గమ్ముని లు ఉందనంగా మా బాబాయ్ కాడికి మా నాయన
బానే ఉందిగా వాన్ పనే
కని వాడు
అంది బా రాత్తందంటనా హ్మ్
ఇంగ మనిషి వాడుంటే అల్లరల్లరుంటది
ఆ లొడా లొడా మాట్లాడతాడు
ఆ
తమ్ముడు కూడా అంతే
ఏ వాడ ఎంతనా అన్
వాడైతే ఉత్తిగా నిలబడ్డా ఏదో ఒకటి చనిపోతాడు
నల్లి కుట్లోడు వాడు కూడు కాదు అమ్మో సన్నిగానికే వాని వల్లనే ఫుళ్ళు దెబ్బల్ బడేది నిన్నస అన్నంటా అన్న డాడంత తాండు కదా సన్ని చదువుతాడు సంచి చదువుతాడ అంటే ఏ చిన్నోడే జదుతడు బావా నా అన్తూంట అంతుట అంటంటే అయితే నేను మా అమ్మనంగా సర్లేదు చిన్న కూడా చదువుతాన అంటానుగా చిన్నొన్ని మీరు ఉంచుకొని పపెద్దొన్ని మా ఇంటి కి పంప్ కోర్రన్నం అంటే తస్కర తీస్కర వన్ వన్ మా ొద్దు పడు మ మాకద్ తీసుకో తీసుకోర అంటాను
ఆ సర్లే అక్క మరి
ఆ సరే రా
ఆ బా